హెలో
హలో
హలో హాయండి
హలో హాయ్ అండి బావున్నారా
ఉహు బాగున్నానండి
ఏం జెత్తన్నారండి
ఏం జెస్తన్నాండి ఇప్పుడే వా వన్ వంట చేసొచ్చి కూర్చున్నానండి
అవునా సార్
అవును
ఆ ఇంకేంటండి సంగతులు
ఇంకేముంటాయండి మీర్ జెప్పండి ఏం వంట చేశారు ఇవాళ మీరు
నేనా
హ
ఎవి ఏం చేద్దాం అనుకున్నానంటే ఇవాళ పన్నీర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను
ఆ
కానీ అవ్వలేదు
ఆ
ఆ మీరేం చేశారండి ఇవాళ వంట మీరు చేసారా మీ ఆవిడ గారు చేశారా
నేనే చేసానండి
ఏం చేశారండి ఇవాళ వంట
ఇవాళ్ నేను గార్లిక్ రైస్ చేసానండి
అచ్చ ఎలా చేస్తారండి దాని ప్రొసీజర్ అంటే మామూలుగా సరే ఇది స్వీట్ లు తింటారండి మీరు స్వీట్లు తింటారా మ్ ఎట్లా బయట నుంచి తెచ్చుకుంటారండి
ఆ బయట నుంచే తెచ్చుకుంటానండి
అంటే యాక్చుల్లీ నేను స్వీట్ బిజినెస్ పెడుదామనుకుంటున్నాను స్వీట్సు అంటే నేను బాగా చేస్తాను గులాబ్ జామ్ గాని బాదుష గవ్వలు చెక్ కోడీలు చక్రలు చకినాలు అదేది అదేది చక్రలండి అవి చేస్తాను జంతికలు అదేంటంటే రిబ్బన్ పకోడి అని రకరకాలుగా చేస్తా ఉంటాను అవునా అండి ఆ బిర్యానీ కూడా నేను బాగా చేస్తాను ధమ్ బిర్యానీ ఎప్పుడన్న తిన్నారా అండి మీరు ఎప్పుడైనా తిన్నారాండి మీరు హైదరాబాది ధమ్ బిర్యానీ
నేను హైదరాబాద్ లోనే ఉంటా అండి హైదరాబాది బిర్యానీ తెలుసు తెలుసండి
ఆ అదే ధమ్ బిర్యానీ బాగా చేస్తాను నేను మీరు ఈసారి ఇటు పక్క వచ్చినప్పుడు మా ఇంటికి రండి ధమ్ బిర్యానీ తిందురు బాగుంటుంది ఎలా అంటే ముందుగా కొద్దిగా నీళ్లు పోసుకుంటాను బాండిలో నూనె పోసి మసాలా దినుసులన్నీ వేయించి బిర్యానీ ఆకు వేయించి తర్వా గ టమాటా ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయి కలిపి పేస్ట్ చేసి మిక్సీ పట్టేస్తానండి తర్వాత టమాటా క్రష్ అది ఉంటది కదా ఆ అది తీసుకొచ్చి దీంట్లో కలుపుతానండి కలిపి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి తర్వాత దాంట్లో కొద్దిగా నెయ్యి వేస్తానండి వేసి దాంట్లో క్యారెట్ ముక్కలు తర్వాత అది క్యారెట్ ముక్కలు ఆలూ ముక్కలు వేస్తానండి వేసేసి ఇది చేస్తా ఉడకబెట్టేస్తాను ఉడకబెట్టేసి వేరే సపరేట్ గా ఏం చేస్తానంటే రైసు సిక్స్టీ పర్సెంట్ ఉడకబెడుతానండి పెట్టేసి తర్వాత ఏం చేస్తామంటే ఈ కర్రీ ఏదైతే చ్ గ్రేవీ అవుతుంది ఇది క్ దమ్ము దీనిపైన రైస్ అట్లా పరిచినట్టుగా వేయాలి సిక్స్టీ పర్సెంట్ ఉడికింది తర్వాత దానిపైన కొద్దిగా ఇది ఎయ్యాలి ఏది కుంకుంపువ్వు నిళ్ళేస్తే బాగుంటుంది రుచి
ఆ
అదేసి దానిపై నుంచి కొద్దిగా నెయ్యి వెయ్యాలి.
ఆహ్.
నెయ్యి వేసి పక్కన కడాయిలో కొద్దిగా. ఉన్ ఆ నెయ్యి తీసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఆహ్. జీడిపప్పు ఒకటే వేస్తారు సహజంగా కొంతమంది. కిస్మిస్ ఏసుకుంటారు అంటే ఇష్టానుసారం కాదు. ధమ్ బిర్యానీ అండి మండీకి మీరు కిస్మిస్ ఉంటుంది అది కూడా. రైస్ పల్సగా ఉంటుంది. ఈ ఫ్రై చేసుకున్న కాజు ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ రైస్ మీద వేయాలి. గ్రేవీ అంతా. కింద రైస్ సిక్స్టీ పర్సెంట్ పైన దాని పైన డ్రై ఫ్రూట్స్ వేసి మూత పెట్టేసేయాలి. ఆఊ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ దించే ముందేస్తే కొర్రు కొత్. కొత్తిమరాను ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి దించితే చాలా బాగుంటుందండి.
ఆహ్ అవునండి ఉమ్.
చూస్తే కర్రీ అదంతా సర్వ్ అయ్యేటట్టు పెట్టుకుంటే అది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.
ఆహ్ ఇది సిక్స్టీ పర్సెంట్ ఎందుకండి ఒసారి మొత్తం అన్నవడ్ కేసి మొత్తం కలిసి.
అంటే తర్వాత మీరు మళ్ళీ అంటే కూర మొత్తం ఉడకబెట్టం కదా కొంత కూర ఉడికాక సిక్స్టీ పర్సెంట్ రైజెస్. అదేంటంటే అంత సమంగా ఉడుకుతుంది ప్చ్ ముక్కకి ము గుజుబెట్టినట్టే అన్నంకి కూడా సారం పడుతుంది బాగుంటుంది టేస్ట్ మసాలా ఇది పట్టాలి కదండి. అందుకని లేకపోతే మీరు అన్నంలో కూర కలుపుకొని తిన్నట్లు ఉంటుంది.
ఆహా.
అదే.
ఆహ్ మీరు స్వీట్స్ అమ్ముతారా అండి.
స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ ఆలోచన ఉన్నది చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ట్రైల్ చేస్తున్న పూతరేకులని మడత కాజాలు. గవ్వలు అవన్నీ ట్రై చేస్తున్నాను.
ఆహ్. ఆహ్ పంపించానండి సూపర్ ఉందండి.
అదే అదే పల్లీ చిక్క్కీ ట్రై చేశాను తర్వాత మాకు ఇంట్లో మామూలుగా బొబ్బొట్లు. పూర్ణంబూర్లు ఇవన్నీ ఫేమస్ బాగా ప్చ్ మేము బేసిక్గా ఆంధ్ర.
ఆహ్ అవునండి.
అందుకు మాకు అక్కడ ఇవన్నీ ఫేమస్ బాగా.
ఆహ్.
ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఇంట్లో ఏ పండుగ ఉన్నా పబ్బం ఉన్నా ఏమున్నా కూడాను. బొబ్బట్లు పూతరేకులు. పూర్ణం బూరెలు ఇవన్నీ కామన్ అన్నీ చేస్తారు ఖచ్చితంగా. అవును చేసుకుంటాం. చేసుకుంటాము మాకు ఇక్కడ ఫేమస్ కూడా. చుట్టాలు కూడా వచ్చే వాళ్ళు కొన్ని స్వీట్స్ తీసుకొస్తారు మేము ఎవరి ఇంటికని వెళ్ళినా కూడా ఇప్పుడు. తెలంగాణ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పండ్లు తీసుకెళ్తా ఉంటారు. మేము ఏంటంటే స్వీట్స్ తీసుకెళ్తాం ఇప్పుడు క్యాన్ లో సున్న ఉండాల ఒక యా భైయె అరవైయె ఒక వంద నూట యాభైయె బొబ్బట్లు. అట్లా వెళ్తుంటే చుట్టాలింటికి ఏదో ఒకటి రుత్తి చేతులుతో వెళ్లకుండా స్వీట్స్ అవి హట్. చక్రాలని అట్లా ప్చ్.
మేము పళ్ళు తీసుకెళ్ళినట్టు మీరు స్వీట్స్ తీసుకెళ్తారండి.
చికెన్ బిర్యానీ తిన్నారండి ఎప్పుడన్న మీరు
చెకనండి
అవునా అయితే మా దగ్గర ఎగ్గు బిర్యానీ బాగా చేస్తారు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇందాక మీకు దమ్ము చెప్పా కదా దాంట్లోనే ఎగ్గు ముక్కలు వేసి ఉడకబెట్టి మీకు ఎగ్ బిర్యానీ మసాలా అని దొరుకుతుంది బయట ప ఆ పైనుంచి మీరు వెజిటేరియన్ అన్నారు పైనుంచి కొద్దిగా జల్లేసి తింటే బాగుంటుంది అదంతా కలగప్పలగానిసేసి ఏంటంటే ప్లేట్ లో వేసుకున్నాక మొత్తం కింద దమ్ము రైస్ పైన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలుపుకునేటట్ ప్చ్ మంచిగా కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి బిర్యానీ మధ్య మధ్యలో గుడ్డు ము క్క కొరుక్కుంటూ తింటే సూపరు ఊ
ఇంట్లోకి రమ్మని
కాంబినేషన్ అండి ధమ్ బిర్యానీ కూర్మా కన్నా మీకు కుర్మా ఎప్పుడంటే మీరు వెజిటబుల్ బిర్యానీ బాగుంటది ప్లేన్ బిర్యానీకి అదేంటంటే దానికి టేస్ట్ ఉండది ఇప్పుడు ఈ ధమ్ బిర్యానీ వచ్చేసరికి మీకు బాగా స్పైస గా ఉంటది బా స్పైసి గా తినాలి దమ్ బిర్యానీ
ఆ
ఇం దీంట్లోకి రైతా బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అది కూడా రైతా కూడా ఎలా చేస్తామంటే ఒక అరకిలో పెరుగు తీసుకొని దానికి ఎక్కువ నీళ్లు కలపకూడదు కొన్నే ఒక యాభై ఎంఎల్ ఒ వంద ఎంఎల్ ఒ నీళ్లు కలిపి బాగా చిక్కగా పెరుగు పెరుగు చిక్కగా చిలికితే ఎలా ఉం ఎట్ల ఉందో అట్ల చేయాలి చేసి దాంట్లో రెండు స్పూన్ల ఉప్పు ఒక రెండు సన్నగా దొరుక్కున్న ఉల్లిపాయ ఒక రెండు పన్ పచ్చిమిర్చి సన్నగా దరుక్కున్నవి
ఆ
ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి చిలికేసి కలపాలి బాగా గ కలిపేసేస్తే రైత అయిపోతుంది బాగుంటుంది చాలా బాగుంటుంది
అవునా అండి సరే ఈసారి నేను ట్రై చేస్తానండి
దీనికి అది చాలా బెస్ట్ కాంబినేషన్ అలానే మీకు టమాటా రైస్ ఉ దానికి కూడా మీకు ఈ రైత అనేది చాలా బాగుంటుంది టమాట ట రైస్ తెలుసండి మీకు రేస్పి సేమ్ ఇంతే ఆ ఆ
టుందండి ప్రతిది కానీ వో ఏ రైస్ చేసుకుంటే ఆ ఆ ప్ర ప్రోడక్ట్ వస్తుందండి
ఆ అంతే అండి అంతే
అవునండి ఆ పాలక్ రైస్ కూడా ఉంటుందండి ఉహు
అవును
నేను మొన్ననే చేశానండి పాలక్ పన్నీరు అది కొంచెం
కొంచెం ఎందుకండి ఎక్కువ చేయకపోయారా అంటే ఉన్నారుగా పిల్లలని
అంటే ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను అన్నమాట అలాతు చే
మొన్న ఇక్కడికి వెళ్ళానండి రెస్టారెంట్కి వెళ్ళాను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీల్స్ తిన్నాము అది ఏంటో అంతా చప్పగా ఉంది ఇక్కడ చేయడం రావట్లేదు వీళ్ళకి ఏదైనా వంటలు వంటలు అంటే ఆంధ్రావి అండి బాగుంటాయి అంటే తెలంగాణలో కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఏది బొంగులో బిర్యానీ అని అదని ఇదని అంటే అదేంటంటే వెదురు బొంగు ఉంటుంది కదండీ దాంట్లో పెట్టేసి వండుతారు ఉమ్మ్ అందుకని బాగుంటుంది అది
ఆ
అది బ బొ బొంగు బిర్యానీ అని ఫేమస్ అది అరకు వెళ్తుంటే మీకు అక్కడ ఉంటది విజయవాడలో వైజాగ్ లో అరకు తర్వాత అది కాక మీకు చాలా చోట్ల దొరుకుతున్నది మీకు ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఇది ఉంటదండి అంటే ఇప్పుడు గుంటూరు వెళ్ళారు పులిహోర దోశ మాల్ పూరి వంకాయ బజ్జి ఆ వంకాయ భజ్జీ ఇవి ఫేమస్ తర్వాత మీరు విజయవాడ వెళ్తే ప్రకాశం బ్యారేజ్గర ముంత మసాలా కొద్దిగా బాగుంటుంది అది కాక విజయవాడ చిట్టి ఇడ్లీ ఫేమస్ ఆ అలానే మీకు ఆ రాజమండ్రి ఎల్లారు అనుకోండి బూందీ అచ్చు ఫేమస్ అది తర్వాత అత్రేయా ఆత్రేయాపురం పూతరేకులు కాకినాడ కాజా వైజాగ్ లో వైజాగ్లో సీ ఫుడ్ బాగుంటుంది
అవునండి
ఇలాంటే వైజాగ్ లో రొయ్యలు వేపుడు బాగుంటాయి మొన్న కొరమైన కూర వండించుకుంన అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి ముక్క మెత్తగా ఉడకబెట్టి బాగా చేసాడు బాగుంది ముళ్ళలు కూడా వాడే తీసేసి ఇస్తాడు మనకు అక్కడ డైరెక్ట్ తినేయచ్చు అది చాలా మంచిది అది ఫిష్ గుండెకి చాలా మంచిది దాంట్లో ఇది ఉంటది ఆలివ్ క్యాప్సిల్ ఆలి ఆలివ్ అది ఏదో అంటారు కదా అది ఆ చెప్తున్నానండి
ఆ
ఆ ఇది అది సంగతి సరే అండి ఉంటా మరి